మీరు ఎలాంటి అయినా టూరిస్టు ప్లేస్కి వెళ్ళారాండి
టూరిస్ట్ ప్లేస్లు అంటే మేము తిరుపతికి వెళ్ళామండి
ఎలా ఎార
మేము తిరుపతికి ఇక్కడ నుంచి మనం ట్రైన్లోక పోయినామ అండి ఇక్కడ నుంచిళ్ళి
అంటే ట్రైన్ అంటే ట్రైన్ కు ఎంత పడదంటడి ప్రైజ
ట్రైన్కి వచ్చేసి ఒక టికెట్ నూట యాభై రూపాయల దా్కా పడుదండి
అంటే మీ ఎన్ని వర్స పట్టిందం జర్నీ
మాకు జీర్ణం వచ్చేసి వన్ ట్వంటీ ట్వెల్వ్ అవర్స్ పట్టిందండి టూ వీల్ అవర్స్ జర్నీ చేసినామండి ఈ ట్రైన్ లోనే
అంటే జనరల్ ఎక్కరా అండి లేకపోతే ఏసీ ఎక్కరా
మేము జనరల్ టికెట్ే తీసుకున్నామ అండి జనరల్ టికెట్ తీసుకొనే తిరుపతికి వెళ్ళామండి
అంటే ఇప్పుడు తిరుపతిలో అక్కడ దిగి ఎలా వెళ్లారంండి రైల్వే స్టేషన్ నుంచి
రైల్వే స్టేషన్ దిగి లెఫ్ట్ రైట్ సైడ్ వెళ్ళగానే మనకు కొన్ని నిలయాలు ఉంటాయండి వెళ్తే ఆ నిలయాలకు వెళ్ళొచ్చు లేదంటే అక్కడ నుంచి డైరెక్ట్ ఆటో లేదా బస్సు ఎక్కి గుట్ట గుట్ట దగ్గర పోవచ్చండి
అంటే ఆ నుంచి ఆట ఎంత ఎంత తీసుకుంటారండి ప్రయోజనం
అది ప్రైజ్ వచ్చేసి మా ఒక పర్సన్ కి యాభై రూపాయలు చొప్పున ఉంటందండి టికెట్ గుట్ట మీద తీసుకు వెళ్ళడానికి యాభై రూపాయలు ఉంటుందండి టికెట్ ఒక పర్సెంట్
అంటే ఇప్పుడు అంటే ఆటోలో వెళ్తారా అండి పైక్ ఎట్లా
పైకి వెళ్ళడానికి మనం క్యాబ్స్ అయినా బుక్ చేసుకోవాలండి లేదంటే ఆర్టీసీ బస్సులు ఉంటాయంండి అవి అయినా ఎక్కవచ్చు మన ఆటో లాంటివి అయితే పైకి వెళ్ళడంంచి కష్టం అండి పో
ఆర్టీజీ బస్ కూడా ఫిఫ ఫిఫ్టీ రూపీస్ అ పడుతుందిండి
ఆర్టీసీకి వస్తాయినా ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఒకవేళ క్యాబ్ అయితే ఒక పర్సన్కి నూట పది రూపాయలు పడుతుందండి
ఇప్పుడు ఆ పైకి ఎక్కినాంగా అంటే మీరు అంటే ఆడ ఎట్లా స్టేజస్ ఇలా అండి
అక్కడ గుట్ట పైకి ఎకిందారు మనకు కొన్ని నిలయాలుని ఉంటాయండి ఆ నిలయాలలో మేము ఉన్నామండి మేము విష్ణు నివాసం అని ఒక ఆశ్రమంలో ఉన్నామండి
అంటే ఫ్రీ ఏనాండి
ఆ మనకు అక్కడ ఆశ్రమంలో అంత ఫ్రీ ఉంటందండి భోజనం కానీ ఆ ఫుడ్ కూడా వాళ్ే ఉంటదండి అంత ఫ్రీయ ఉంటది అక్కడ
ఉత్తరంండడా
అక్కడ మొత్తం వెజ్ టైప్ే ఉంటదండి మొత్తం సాంబార్ అన్నం పెరుగు పప్పులు అలాంటి ఫుడ్ పెడతారండి మనకి
మీకు అవి టేస్ట్ ఎలా ఉన్నాడి ఎలా అనిపించింది
చాలా బాగున్నాయండి టేస్ట్లు వంటలు అంతా పెద్ద వంటలు చేసినా కూడా టేస్ట్లు బాగున్నాయండి అవి
ఇంకా ఇలాగా ఆ మేము వెళ్ళామండి మేము అరకు వెళ్ళామండి
ఎక్కడన్నన్ని
కురుకు
అరకు అక్కడ ఎలా ఉంటుందండి అక్కడ స్పెషల్ ఏంటి
స్పెషల్ అంటే నేచర్ అండి నేచరు వర్షాకాలం చాలా బాగుంటదండి పసటి మొత్తం గ్రీనరీ మన ఈ టీ పొడి అవి ఉండేయంండి ఒక్కడనే
టీ పొడి అక్కడ ఉంటది ఓకే అండి ఇప్పుడు నువ్ అక్కడ వాటర్ ఫ్లో ఏమైనా ఉంటందా
అవునండి నేను చాలా వాటర్ ఫాల్స్ కూడా చూశానండి వాటర్ ఫాల్స్ కూడా ఇట్లా చాలా బాగుంటుందండి అక్కడ మేము అక్కడ ఈత కొట్టాము ఎంజాయ్ చేసామండి
మీరు ఎలా వెళ్ళారు ఎవరెవరితో వెళ్ళారండి
అంటే మేము మా ఫ్రెండ్స్ ఒక మా ఫ్రెండ్స్ ఒక సిక్స్ మెంబెర్స్ కలిసి వెళ్ళామండి మేము స్టార్టింగ్ ఇక్కడ ట్రైన్ ఎక్కామండి ట్రైన్ ఎక్కి అక్కడ దిగసాం
మీకు ట్రైన్ జర్నీ ఎంత టైం పడిందండి అక్కడికి పోవడానికి
ట్రైన్ జర్నీ ఎయిట్ అవర్స్ వచ్చిందండి
ఒక పర్సన్ కి ఎన్ని టికెట్ తీసుకున్నారంండి
టికెన్ టికెట్ టూ థర్టీ పడ్ంది అండి ఒక ఒక పర్సన్ కి
ఇంకా అక్కడ మీరు ఎలాంటి అద్భుతాలు చూశారు అక్కడ ఎలాంటి విచిత్ర
అ అక్కడికి వెళ్తే మనం ఇది ఎంత పచ్చడి అంటే ఎంత చ ఆక్సిజన్ అయినా ఏదైనా ఎంత బాగుంటందం అండి అక్కడ చాలా బాగుంటందండి
అక్కడ మొత్తం చెట్లు బాగున్నాయని అంటారు మీరు
ఆ చెట్లు బాగుండి మొత్తం గ్రీనరీ అండి ఆడ
క్రీనర్ ఇక్కడ ఆయన కొండలు ఉండాయంండి ఆడ పెద్దగా
ఆ ఉంటాయంండి కొండలు ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి మనం ఎక్కడ చూడని చెట్లు కూడా చూడొచండి అడ అడ మళ్ళీ ఇట్లా ట్రైన్ కూడా ఒక గృహాల నుంచి మళ్ళా బ్రిడ్జ్ లెక్కుంటా గృహాల నుంచి బయటకి వస్తే సూపర్ ఉంటుందండి
ఓకే ఇప్పుడు అక్కడ ఉండే సాధారణమైన ప్రజలు ఇప్పుడు ఏ భాష మాట్లాడతారని
ఎక్కువైతే వాళ్ళైతే వాళ్ళ స్టేట్ లాంగ్వేజ్ మాట్లాడతారంండి మన మన తెలుగు లాంగ్వేజ్ అయితే కాదు
ఎక్కడంది ఏ సైట్ లో ఉందిది
అదే అండి ఇప్పుడు న్యూయర్ తమిళనాడు ఉంటుందండి
తమిళనాడు తమిళనాడులో ఇంకా చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయని నేను అనుకుంటే విన్నాను
అవునండి గోల్డెన్ టెంపుల్ డు ఉంటది అరుణాచలం కూడా అక్కడనే ఉంటదండి
అరుణాచలం అరుణాచలం వెళ్ళారండి అది చాలా ప్రసిద్ధమైందని నిన్నాను ఇంతముందు చాలా మంది వెళ్ళారు అక్కడికి
నేను వెళ్ళలే కాని మా ఫ్రెండ్స్ వెళ్తే చెప్పారంండి దాని గురించి అది దాని చుూ ఫోర్టీ కిలోమీటర్స్ అరౌండ్ తిరగాలంటే అని చాలా బాగుంటంది
ఆ ఫోర్టీన్ కిలోమీటర్ వెళ్ళడానికి ఏన్న ట్రాన్స్పోర్ట్ ఉ ఉంటదా లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలా
చాలా వరకు అయితే తే ఆ చాలా వరకు అయితే నడుచుకుంటే వెళ్తు రండి ఎవరో ఒకరు ట్రాన్స్పోర్ట్ గానీ నా నేను కూడా వెళ్ళలే కాబట్టి నా కూడా అంత ప్రత్యేకంగా తెలవ దండి మా ఫ్రెండ్స్ చెప్తుంటే ఇన్న
ఇంకా మన తె తెలంగాణలో మీరు వెళ్ళ టూరిస్ట్ ప్లేస్ల గురించి ఇంకా చెప్పగలరా
ఇంకా టూరిస్ట్ ప్లేస్లు లు అంటే మన సైడు ఈ భీవుని పదం అనే ఉండదండి అది అది కూడా పెద్ద వాటర్ ఫాల్ చాలా బాగుంటదండి
ఆ భీముని పాదం అనే దాని గురించి నేను కూడా కొంచెం విన్నానండి అక్కడ భీముని అడుగులు ఉంటాయంట కదా
అవునవును అడుగు నుంచే ఇట్లా వాటర్ ఫ్లో ఉంటుందిండి చాలా బాగుంటది
ఇప్పుడు అక్కడ ఫ్లో కంటిన్యూ వస్తాడి అను వర్ష ఎండాకాలంలో ఇట్లా ఆగిపోద్దా
ఎండాకాలం ఆగిపోతుండి ఓన్లీ వర్షాకాలం ఏ ఉంటుంది వర్షాలు పడ్డప్పుడే వస్తుందండి చాలా బాగుంటుది
ఇప్పుడు వర్షాలు పడితేనే అక్కడ ఫ్లో వస్తుందని చెప్తున్నారు మళ్ళా అది భీముని పాదం నుంచే నీళ్ళు వస్తాయని మీరట్లు చెప్పుగలరు
అంటే భీభూన్ పాదం నుంచి అంటే ఇప్పుడు ఒక పెద్ద గుట్తుంటదండి ఆ గుట్ట మీద ఇట్లా బివుంది ఇట్లా అడుగు ఉంటదండి అచ్చు ఆ ఇప్పుడు వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ అనేది అచ్చుల నుంచి ఇట్లా కింద పోతుందిండి ఫ్లో ఆ ఫ్లో కింది మనం పోతే చాలా బాగుంటది
ఓకే ఇప్పుడు మీరు ఆ అర్చు నుంచి వర్షం వల్ల నీళ్లు వస్తున్నాయి కాబట్టి కి ఆ భీముని పాదామని దానికి అట్ల పేరు మీరు పెట్టినారు
అవునవునండి అది భీవుని పాదం అని ఆడ చరిత్ర కూడా ఉంది కాబట్టి అది ఇక భీవుని పాదం అని పెట్టారండి
ఇప్పుడు ఆ భీమున్ పాదం అనేది ఆ ప్రదేశం ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుందండి అక్కడ
డిస్ట్రిక్ట్ మహబూబాద్ అండి అంటే మీరు ఇంకేమైన్నా మీరు ఏన్న చూసు టూరిస్ట్
మేము ఇంకా ఇక్కడ భీములవాడకి వెళ్ళామండి భీములవాడలో రాజరాజేశ్వర స్వామి ఉంటాడు కదా అక్కడికి వెళ్ళామండి
ఇంకా అంటే అడికి ఎట్లా వెళ్దండివాడ
వేములావాడ వెళ్ళడానికి మనం బస్సులోకి వెళ్తామ అండి బస్సు నుంచే వెళ్తాము
బస్ చార్జ్ ఎంత పడుతాండి
బస్ చార్జ్ ఒక వెళ్ళడానికి ఒక పర్సెంట్ కి మినిమం వచ్చేది ఒక నాలుగు వందల రూపాయలు ఖర్చుగా వస్తుంది
అంటే పోయి రావున్నాండి వా ఓన్లీ పోవడానికా
ఓన్లీ పోవడానికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందిండి ఒక్కో పర్సన్ కి
రావడానికి కూడా అంతే అండి
రావడానికి కూడా అంతే అయిత అండి
అంటే అక్కడ స్టేయింగ్ ఎట్లా
అక్కడ స్టేయింగ్ అంటే ఏమి ఉండదు మనకు కొన్ని రూమ్స్ ఉంటాయి అక్కడ ఆ ఆశ్రమాలు కూడా ఉంటాయి
ట రూమ్స్ అంటూ లే రూమ్స్ కు రెంట్ అయితు
రూమ్స్ ఉంటాయంండి రూమ్స్ రెంట్ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ అలాంటి పెద్ద పెద్దగా తీసుకుంటారంండి ర్రెండ్స్ అక్కడ
అంటే వన్ డేకే
వన్ డే వన్ డే ఉండడానికిే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అట్లా తీసుకుంటాండి మంచి సీజీ అనేది సిక్స్ సెవెన్ థౌసండ్ కూడా తీసుకుంటాండి
చాలా ఉంటాయా అండి అక్కడ రూమ్స్
ఆ ఎ టూ అన్ని రూమ్సే ఉంటాయి అండి అక్కడ ఎక్కడ చూసినా రూమ్సే ఉంటాయి
ఇంకా మూల వాడాలే ఇంకేం చేస్తుాడి అండి అక్కడ
లో అక్కడ గు గుడి లోపల చాలా బాగుంటదండి మనం కోడని కట్టేస్తామున్నా ఆ కోడని పట్టుకొని గుడి చుట్టూ తిరగేం అదొక ఆచారం అండి అక్కడ
అంటే ఆ కోడి అంటే వాళ్ళ అంటే గుడికి సంబంధించిందిదేనా అండి
ఆ అది గుడికి సంబంధించిన కూడలు ఆడు ఉంటాయండి వాటి కోసం మనం టికెట్లు తీసుకొని వాటి కట్ వేయాలండి
పట్టికేడయితుడు
ఒక కోడి కట్టేయడానికి మనకు టికెట్ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటారు మనకు ఒక ఫ్రీ లడ్డు కూడా ఇస్తారండి
ఇంకా అంటే లడ్డూ అంటే హండ్రెడ్ రూపీస్ టిక్కెట్లు ఇస్తార అండి
హండ్రెడ్ రూపీస్ టికెట్ టికెట్ మనకు ఒకటి ఫీ లడ్డు ఇస్తారండి
అంటే ఆ టికెట్ కాకుండా అంటే ఇప్పుడు టికెట్లే కాకుండా లడ్డ ఇంకా వేరేగా కొనుకోవచ్చా అండి ఇస్తారడ
ఇంకా లడ్డుూలు కావాలని మనం తీసుకోవచ్చండి ఒకక్క లడ్డు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుండి ఆ లడ్డుూ కూడా
ఒక లడ్డుకా అండి ఇంకాడ ఏమన్న ప్రసాదాలు దొరుకుతాయండి
ఇంకా ఇక్కడ ప్రసాదాలు అంటే ఏమి ఉండవుంని అదొక లడ్డు ఉంటది అంతే ఇంకా గుండె ఉంటందండి నీళ్ళ గుండె స్నానం చేయడానికి
థ్యాంక్ యూ అండి మీరు ఇచ్చిన సమాధానాలు